ఆ వినిపిస్తుందా రా ఉ ఏం చేస్తున్నావ్
ఏం లేదు ఇగో ఇదే ఇదే అయ్ తాంది ప్రిపరేషనే ఐతంది నెన్ ఇగో పొద్దున పీపిటి చాట్ జీపీటీ కి ఇచ్చి
మొత్తం మొత్తం పీపిటియా రిసల్ట్ గుడా వెట్టేసిలా
రిజల్ట్ అంటే కాంక్లూజన్ లాగా పెట్టిన రిజల్ట్ అని పెట్టద్దడా కాంక్లూజన్ పెట్టలే రిజల్స్లైడ్ ఉన్న కాంక్లూజన్ స్లైడ్ ఉ
ఆ రిజల్ట్ అంటే మీరు చెసింది ఒక ఫోటో దింపి పెట్టరాదు
ఆ గవన్ని ఎం పట్లే సప్పడిక క్యాన్సిలుషన్ అని పెట్టినా ఆహా నా దగ్గర ఉంది మాది మా ప్రోజెక్ట్ ఫోటో
పెట్టపోతివి ఇంకో
నాకు తెేలివు ఉందిరా ఎందుకంటే ఎవ్వరు తీసుకోలేదు తెలుసా ఆ ప్రాజెక్ట్ రైజల్ట్ ఫోటో నేనే తీస్ తున్న
తీస్కోవలరు
ఆ ఏ ప్రాజెక్ట్ చేసినా గాని ఫస్ట్ రిజల్ట్
నిన్న ఏం జేష్ణ మాకు అవుట్పుట్ రాకపోతే మేము తీసిన విడియో ఉంటే చూపెట్ క సార్కి సార్ వి టేకే వీడియో యు షో అన్ని చూపెట్న ఇగ మరి అవుట్పుట్ రానప్పుడు ఎం జెస్తారు వీళ్ళు చెక్ చేష్ చిల్ లాగాన అడుగుతార్ న సార్ చెక్ చేస్నా వీడియో గుడా తిస్టునా అని చూపెట్న ఇగ మరి ఆ ఇగో వాడు ఏమంటుండు ఆల్ అత్
ఇగో మెయిన్ డిసడ్వాంటేజ్ ఏందంటే ఆ సెన్సార్లు కరెక్ట్ టైం కి పన్
అవును ఈ సారి మొమోట్స్ కూడా ఖరాబ్ అయితాయి అంటగా
అన్ని ఖరాబ్ అయితాయ్ అన్ని
బ్యాటరీస్ పోతాయా ఇన్ బో మావోల్లు ఒక్కక్కరు అయితే ఆ ఆగము అయితున్నరు తెల్సా సా ఇగ ప్ర ప్రాజెక్ట్ ఎక్స్పో అంటేనే రివ్యూ అంటేనే పపం వాళ్ళకి భయం అయితుంది ఇప్పుడు అయి పని చేయకుండా ఉండే అవుట్ పుట్ రాదు అన్
ఇప్పుడు మిడ్ తు ఉంటది గదా మిడ్ టూ ఎగ్జామ్స్ అయిప్ నేనంక జేఎన్టీ నుంచెల్లి వొస్తారంట ఎక్సటర్నల్స్
ఎగ్జామ్స్ అయిపోయినంకన మాకు ఇప్పుడు ట్వంటీ ఫిఫ్త్ కె వొస్తారంట
మాకు ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ ఇంటర్నల్ ఎగ్జామ్స్
అవునా ఏమో చెప్పాలె ఒక డిఎస్పి ల్యాబ్ ఒక్కటే నెక్స్ట్ వీక్
చెప్తాయి ను ఈ మార్చ్ల ఇగొ చూడి ఇప్పుడు ఇప్పుడు అవున్ ఎగ్జాం ఫీజ్ డేట్ వొచ్చింద్ త్ర ట్వంటీ ఫిఫ్త్ ఎ లాస్ట్ డేట్ అద ఒక ఎయిట్ హండ్రెడ్ డేస్ కో దాని తర్వాత కి టెక్నోజీలు అడ్డమైన టెక్నోజీలు అజి మూడు వందలట ఆ ఆ మూడు వందలు గడితేనే మా హెచ్ఓడి రికార్డుల పైన సైన్లు చేస్తాడట చూసినవా ఇగ ఆ ఇక దాని తర్వాత అన్ని అన్ని ఇరవై ఐదు తారీకే ఉన్నాయి అన్ని బాకీలు కాలేజ్ ఈవెంటే గానీ వాడి చేసుకునే ఈవెంట అంతే గాని మా దగ్గర నుంచి పైసలు తీసుకుండు మండటరీ వారికి ఇదే ఇదే అయితది మా కాలేజ్ మళ్ల కాలోచి అయితే ఇగ అతు త్రీ హండ్రెడా అద అయిపోయిందా ఇగ మళ్ళా ఫేర్ వెెల్ ఫేర్ వెెల్ అని ఇగ మీడ్ అయిపోంగనే లెవెంత్ కి అదొ పదిహేను వొంద్ లు ఏస్కో ఇగ జుడు ఇగ ఎన్ని పైసలు చూడు ఏ మ్ ట్లగ్ గస్తాయ్ ఆ పైసలు అసలు ఏ నుంచి తెత్తమ్ గవన్న అంటే
వాళ్లగ్ అవన్నీ తెల్వదు గదా పెట్టేది పెడ్తూనే ఉంట్ రు కాదు ఇప్పుడు ఈ ఈవెంట్ మీకేమన్నా యూజ్ అయితదా
కాదు ఎం గాదు ఎవడో ఎవ ఆ సింగర్ ఎవడో గుడా తెల్వద్
కర్ ఎవరో వొచ్చి ఎగిరిపోతరు దానికి
మూడు వందల అది అది మ్యాండేటరీ కాదు ఇంట్రెస్ట్ ఉన్నోళ్లు పోతారు కదా ఎగురు కుట్ట మాక్ ఎందుకు
ట్టుడు ఏందీ అసలు కాలేజీ వాళ్ళు ప్రొవైడ్ చేయాలి అన్నన్ని ఫీజుల్ దొబ్బుతార్లు కాబట్టి ఈవెంట్ లో వాళ్ళు ప్రొవైడ్ చేస్తరు అసలు మాక్ ఒక్క రూపాయి కూడా తీస్ కోరు తెలుస అంత మంచిగా చేస్తారు గాని ఈవెంట్ ఎల్లా తీసుకోరు ఆహా ఆ గన్ని లక్షల లక్షలు ఫీజులు దొబ్బకుంటే ఎవడన్న పైసలు తీసుకుంటాడా వాడు వెట్టుకోవాలి ఈవెంట్
ఇ వె సోది కాలేజ్ పిచ్చి లేశింది ఇగ అసల్కి
మీరు అడగనుండే అసలు కాలేజీ ఈవెంట్ కి మనీ ఎందుకు అని నిజాంగా ఏ
నిజం అసలు ఇగు ఇప్పుడు ఎవ్వరం మొక్కరం అడిగినా గాని ముందు మనల్నిస్తారు టార్గెట్ అయితాం
అవును అది మనమే బ్లేమ్ అయితాం
అందుకే నోరుముసుకొని ఉండడం బెటర్ తెలుసా నిన్న హె చ్వొడి దగ్గరికి అయితే డాక్యుమెంట్ సరిగ్గ లేకపోతే నేను రీ ప్రింట్ అడుగుత అది మీ గైడ్ వెట్టుకుంటరా పైసలు మీరు వెట్టుకుంటరా నాకు తెల్వదు అని అన్ న్నడు సరే అనన్న రీ ప్రింట్ ఒకవేళ డాక్యుమెంట్ సరిగ్గ లేకపోతే సైన్ చేయడటయాన అయితే సరే అని చప్పుడెక ఉకున్నం అయిపోయిందా అయిపోయిన తర్వాత అయితె మా గైడ్ ఓకే అన్నడు సరే ప్రింటింగ్ ఎళ్ళిపోండి ఇంకా అది ఇది అని అన్నడు అన్నడు అయిపోయింది మళ్ళా హెచ్వొ డి ఏమన్న వొ క్కలు వెట్టిండనుకో ఏమన్న చెప్తాడు గదా అయన దగ్గరకి పోయినా నేనే ముందు పడి నేన్ నే వోయి అడిగిన నేను ఇంకోకామే నవ్య వోయి అడిగినం
ఉ
ఎంది నా హార్డ్ కాపీ నా బ్యాచ్ పేర్ దగ్గరుండే ఆయన యాబ్సెంట్ నిన్న తె ఏమైంది ఇగ వోయినా సార్ ఇట్ల చెక్ చేయండి సార్ మళ్ళీ రీ ప్రింట్ అన్నారు అహా అమ్మ చూడ నేను చూడా అమ్మ మా బ్యాచ్ వాళ్ళకే నేను చూడలేదిం క మిమ్మల్ని మీరందరు ఇట్లోస్తే ఎట్లా ఒక్కసారి చుడండి సార్ మళ్ళీ ఏమన్నా మిస్టేక్స్ ఉంటె చెప్తారు గదా అంటె ఇగ ఆమెది సుశిం సూశిండు బ్రతిమిలాడితే ఐతె నాది గూడ తెస్తా అని దబ్బ దబ్బ వోయి ల్యాప్టప్ తీసుకొని ఒచ్చినా ఆ ఆహ్ నిన్ చూడా నిన్ చూడా నిన్ చూడా అని ఉరుకుతాందిగా నేన్ అడిగితే నాదిక్ క్కు లేదా అని సప్పుడేక ఉకున్నిగ సరే తియ్ ఎవర్ దంట్లనో ఒక దంట్లొ జెప్ ప్తాడు గదా అంటే ఇగ ఇట్లా సర్టిఫికేట్ మనం ముందు నేమ్స్ ఉంటాం గదా థిస్ ఎప్ మినీ ప్రాజెక్ట్ ఆన్ ఇట్లా అన్ పెడ్తామ్ గదా అవన్నీ అడ ఇట్లా పాయింట్స్ టైప్స్ యారో మార్క్స్ గానీ డాట్స్ గానీ అట్ల్ ట్లంటియి ఏమి ఉండోదట ఇంకా సర్టిఫికేట్ టు అవన్నీ నీట్ గుండాలి ఇక డిక్లరేషన్ అక్నౌలెడ్జమెంట్ సైడ్ ఉండాలి నేమ్స్ ఇగివ్వన్నీ ఇంకా ఏ పారాగ్రాఫ్ స్టార్టింగ్ అయినా గానీ ట్యాబ్
ట్యాబ్స్ మ్ అవి ఇంపార్టెంట్ ఫస్ట్ మ గైడ్ తెలుసా అస్ సలు నిన్న సార్ చూడండి డాక్యుమెంట్ జేశినాం అంటే ఆయనకి ఏమర్థమయిందో ఏమో మొత్తం అన్ని జుశిన్ జూశిండు ఒక్కటే అమ్మ తిరుపతి రెడ్ అని పెట్టకండి తిరుపతి అని వెట్ ట్టండని చెప్పాడు గంతే ఇగేమ్ లె మా తగ్గట్టున్నడు మా గైడదే మేమే అత్తిరి బిత్తిరొళ్ళంరా ఏదో చేశినాం చూడండి సార్ అంటే ఆ ఏం లేదమ్మా
పూ కట్ట మా గైడ్ ఎన్ని ఎడిటింగ్ చెప్పిండు తెలుసానె
అమ్మ అందరు గైడ్స్ అంతే మావొళ్ళగూడ నాతోటి ఉండల వాళ్ళ గైడ్ గూడా ఆమె ఎట్లా ఇంకా డాక్యుమెంట్ గూడా సాఫ్ట్ సాఫ్ట్ కాప్ పి కాకుండా ప్రింట్ తిప్పిచి చూపియాలటా ఆమెక్ అంటే నార్ నార్ ర్మల్ గ చూపిస్తే ఒకే ఉంటది గని ప్రింట్ లో మళ్ళి డిఫరెంట్ వస్తది గదా ప్రింట్ తెచ్చి చూపియండి తర్వాత మళ్ళ మీరు డాక్యుమెంట్ కి మళ్ళ ప్రింట్ తీపియండి అని చెప్పిందట
అదే అదే అట్లనే చెప్తుర్రు మాకు మాకు అదే అన్నడు హెచ్ ఓ డి నిన్నటి వరకి హర్ కాపీ ఇది గైడ్ సబ్మిట్ చేసి కోఆర్డినేటర్ కియ్యాలి అన్నడు
వామ్మో ఆహా సరిపోయింది
అయితే ఇంగ దాని తర్వాత అది అయిపోయింది అదయిపోయిన్ తర్వాత ఇగ ఎ ఎవర్ది ఎవర్ సబ్మిట్ చేయాలి తెలుసా ఆ మాక్సిమం చెప్పాలంటే ఎవ్వరు డాక్యుమెంట్ అయిపోలే ఇంకా అంతే ఎడిటింగులు మా సార్ జుత్తలేడు. మా సార్ బిజీగుండు ఏమో ఏం జేత్తరో రేపటి వరకి మాహె చోడి ఎగిరి సీరియస్ దాక ఉన్నది వాల్లకి అస్సల్ కాంప్రమైజ్ గాదో ఏదన్నా వెట్టిండంటే అది ఆ మొత్తం టువేల్ బాచ్చెస్
టువెలేనా ఓ మక్ సెవెంటీన్ బాచ్చెస్
బో కతనే బెటరు కాదు ఆహా మెమేయన్ ఐతే ఏమంటారు మీకు బాచ్ కెంత ఎంతమంది
ఫోర్ మెంబర్స్సే
పోరె కొందర్కి త్రీయే ఉన్నర్ ఇగ కొందరగ్గ లాప్ టాపులే లెవ్వూ అమ్మో నాగూడ లాప్ టాప్ లే
ప డాక్యుమెంట్ ఎట్ల చేస్తున్నారుగా మా మా అంతోల్ అన్ తున్నలు
ఏమోమరిగా ఇంగ వాళ్ళది వీళ్ళది అడుక్కోనీ
అహా అల కాదురా అవెట్లా ఎన్ తా అడుక్కున్న మ్యాక్స్ త్రీ ఫోర్ డేస్ పడ్తాద్ డాక్యుమెంట్ జెయ్యనీకీ
ఐతే నిన్న మా సిఆర్ ఓకాముంటది ఐతామెని ఒక్కసారి ల లాప్టాప్ ఇయ్యిరా నేన్ డాక్యుమెంట్ జుపిచ్చి సారకంటే ఆయన టైంలనే ఫ్రీగుండే అస్సలియ్య లేడు లాప్టాప్ నేన్ తమ్ముడ్తో దెప్పిచ్చు కున్నా అబ్బా లాప్ ఓపియ్యవా నేన్ జేస్కుంటా అ నువ్ నువ్వు జేస్తలేవ్ గదా అనన్నది. నాకేమనాలో అర్ధంగాలే ఎందుకనే ఇగా ఆ అన్నది నాకియ్య బుద్ధిగాలేగనీ ఇగా సరేతీయ్ పోనితియ్ అంతగనమడ్ ఇగదనేషి చేష్నా గదా అదే ఇగ ఎందుకు అసల్క్ కాదు అన్లేద్ ఎవరన్నేమన్
అద్దే వాళ్ళంతా కఠినంగా మనముండలేం గదా కాదు అసలు లేకపోతే మొత్తం సొమ్ము వోతాందా వళ్ళెదేం
అదే మనమంటం ఫస్ట్ ఆ నెనీయ్యా నేనుజెయ్యా అంటగాని నేనే ఇత్త ఫస్ట్ మతనొచ్చిన బాధనే ఇగ సరే తియ్ పోనీ తియ్యని ఇచ్చినా ఇగా ఇగ నాయెన్కా బెంచ్చామె ఎందుకిచ్చినవ్ మస్త్ ఓవరాక్షన్ జేస్తుంది. మనకిచ్చిందా ఏమన్నా ఇయ్యమంటే పొద్దునా అంటేంది పోనీతీగా అనన్నా ఆ ఇగ జర జర మెళ్ళ అలా యెయ్యి అది అదే అట్లా ఇట్లా అని జెప్పినా ఆమెకి ఆ ఎడిటింగ్ గూడ ఒత్తలేద్ తెల్సా వేరే ఏసిండ్ డాక్యుమెంట్ నాకు నవ్వొచ్చింద్ ఆ డాక్యుమెంట్ జూడంగానే
సీయారేనా
సీయార్ ఆ ఆమె సియారెట్లాయింది. తీట పనుల్జేషి సీయారయింది.
తీట పన్లా
సీయార్ ఐనట్టేగాని బాయ్ సీయారే జూస్కుంటడు. పాపమన్నీ ఆయనమీదే ఏస్కోన్ జేత్తడు. ఇమేం జెయ్యదు సక్కగా అందరం ఇర్కిత్తం ఇమేని సర్ సార్ రమ్యా ఆన్ ఎట్లా ఎల్సా నడుస్తది ఓవరాక్షన్ జేస్తదీ మొత్తము
ఎందుకంతోవరాక్షన్ అంతుండ సదుతదా మరీ
సమె ఇట్లనే మాట్లాడతా నేన్మోకమ్మీద నన్వోవరాక్షన్కి కేర్ ఆఫ్ అడ్రస్ అని ఆమెమన్నన్కొని వచ్చేది లేదు పోయేది లేదు మనకి వాళ్లతోనే ఏ జోక్ ఆయిఏ సీరియస్గన్నమన్కో మీదికొత్తరు జోగ్గనే అ ఏ జోగ్గన్నరా అ ఇగ అమల్లి ఏమంటాం